హలో వినిపిస్తందా
ఉమ్ చెప్ ప్పండి విశేషాలు
ఏముంటయ్ ఏముండవు తిండం పడుకోడం ఏమైన పనులుంటే చేస్కోడం
ఊమ్ ఈ రోజేమైనా జరిగ్ గినాయా మీ ఆ కళాశాలలో
ఏమో లగానే అంత
ఉమ్
అందరు ఎక్కడికో ఎళ్తా ఉన్నారు
అందరెక్కడికో ఎళ్ తాన్నార అడగండి ఒకర్న్ ఆపి
లేదు ఎల్పోతా ఉన్నార దరేమో లె అంటే మే బి వాల్కి వినాలని ఉంద్ డదు అందుక్ గి ఎళ్ళిపోతాండొచ్చు
ఊమ్ మీకు బా చెప్తున్నారా
లేదు లేదు అస్సలు చెప్ పట్లేదు అసలు చెప్పట్లేదు అనేసి మేము చెప్ మా డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్పాం
చెప్పండి బాగా చెప్పట్లేదు అని
అదే చెప్పామనేసి మాకొచ్చే వాళ్ళకి తెలిసిందో ఏమో మరి ఈ రోజు ఆ ఈ రోజు అదే లేట్గా వచ్చిన అంటే కొంచం టైమ్ ఇస్తార అనమాట లెవెన్ కి అలా ఆ టైమ్ లో కొంచెం లేటుగా వచ్చారనేసి అడుగుతా ఉన్నారు ఎందుకొచ్చారు ఎందుకు అంత సేపు వంటలి ఆలస్యమపోయింది అని
హ్మ్ హు
ఇట్లా ఎవరి దగ్గరకన్నా వెళ్ళొచ్చామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేస్తే మళ్ళీ వాళ్ళనిండి పిలుచుకోరండి అనేసి చెప్తాము
పిల్లల పాఠశాల ఏం కాదు అని చెప్పండి ఇది కాలేజు కళాశాల హ్మ్ అయినా వాళ్ళు మీ సొంత సొంత ఉపాధ్యాయులు ఏమి కాదు కదా చూ వచ్చినారు కదా వాళ్ళు
ఆ అవును అయినా కూడా డా ముందంతా బానే ఉన్నారు మంచిగా ఉన్నారు హ్మ్ అందుకి మం ంచిగున్నా కూడా ఇలా చేస్ స్తాన్లు అనేసి ఏమో ఇంకా
ఇంకా తెలిసిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా అట్లా మీ మీద కక్ష సాధిస్తా ఉన్నారు వాళ్ళు
ఇప్పుడు వెళ్తా ఉన్నారు రూంలోకి
హ్మ్ మార్చలేదా మీకు
లేదు లేదు మారుస్తామని చెప్పారు ఈ రోజు
హ్మ్
ఆ రోజు అడిగితే ఈ సోమవారం నుంచి మారుస్తాము అన్నారు కానీ ఏం మార్చలేదు ముందు వాళ్లే వచ్చారు
మార్చలేదు మార్చలేదు ఒకవేళ మార్చినా సరే వేరే వేరే వాళ్ళ వేరే వాళ్ళ టీచర్ చెల్లను మీకేస్తార అనమాట వాళ్ళక్ కె ఏమంటె వాళ్ళకి ఏమి రావు.
ఎవరు ఏమంత మంచిగ ఏం చెప్ ప్పట్లేదు ఊర్ కె డబ్బులు తీసుకుంటారు
ఈ రోజు మాకొచ్చిన ఆ ఉపాధ్యాయుడయితె బాగా న్యాయం చేస్తాడేమో అని అనిపిస్తా ఉంది మాకు
హ్మ్ అలాంటి వాళ్ళు ఉన్న మంచిగ ఉంటాది మనము ఏదో ఒకటి తెలుసు కుంటాము
తెలుసుకోవచ్చు
కుంటాం
హ్మ్
ఉమ్ ఏమో అసలు ఏమైపోతారు
అవును
ఎంతకి మళ్ళీ మీకు
మాకి పదకొండ్ చీ ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు
ఊ
ఊ
నాకు అంతె సేమ్
ఊ ఇంకా వస్తాడు మన్ మళ్ళీ మాకు ఒక ఒక
ఏమైన ఇస్తారా మీ కుచే మీరు చె
చెయ్యమని ఏం ఈ రోజె కాబట్ టి మొదటి రోజు ఇంకా తెలీదు రేపు అట్లా చూడాలా ఉమ్
అ వాళ్ కనీసం వాళ్ళు ఏదో ఒకటి చెప్పి అర్థంమయిన తర్వాత చె చేయమంటె అది ఓకె వాళ్ళే చెప్పేసి అల్ అట్లే చేస్తే ఇంక అసలు ఎలా చేస్తా
ఉం వాళ్ళకసలు చెప్పాలని ఇదే లేదు. ఊరికే వచ్చినాము అంటె వచ్చినాము డబ్బుల కోసం వచ్చినాము అంటె వచ్చినాము అంతె
ఏదో అబా వాళ్లమ్మ ఏదో పని చెప్పింది చేస్తా
ఉమ్ అంతే ఇంకా అందరు అట్లే ఉంటారు ఎవరో విద్యార్థులకి న్యాయం చేయాలి అనే వాళ్ళు
అట్ల ఎవరు అనుకోరు ఇప్పుడు వాళ్ళకి ఏది నచ్చితే అది చేయడం వాళ్ళకి డబ్బులు వస్తాయి వాళ్ళు చేస్తారు అంతే
ఉమ్ అంతే
ఆ సాయంత్రం
మాకు ఐదు గంట టలకు
హ
ఇంకా ముందు వదలరేమో అనిపిస్తుంది
ఉమ్
పక్కాగా ఐదు గంటల కు వదులుతారు
ఉ ఐదు వరకు కూర్చోవాల్సిందే ముందే అన్ని సర్దుకున్నా కూడా ఇంకా పది నిమిషాలు ఉంది అ చెప్తారు మాకి
అవును మా మా ఉపాధ్యాయుడు ఏంటంటే చీకట్ లో నాలుగు గంటలకి ఫోన్ ది కరవాచకం నుండి చేశారంట ఇట్లా రండి అని చెప్పేసి అది బెంగళూరు నుండి ఒకటి వచ్చినాను అని చెప్పినాడు
ఉ అంటే అప్పుడే
ఆ అప్పుడికప్పుడే చెప్పినారు నేను ఇంకా ఆ నా నా బ్యాగు లో, బట్టలు కూడా తీసుకోలేదు. అట్లే ఉన్నాయి. అట్లే ఎత్తుకొని వచ్చినాను అని చెప్తా ఉన్నాడు.
ఊ
అంత
ఇంకా మాకు తెలిసి ఎవరిని ఏం మార్చరను ఉంటామా
మార్చినా వేరే వాళ్ళది మీకేస్తారు మీ దాన్ని వేరే వాళ్ళకేస్తారు
వాళ్ళు మార్చమంటే మార్చమన్నందుకు ఏమో మేమేం తీసుకు కున్నాము అది కాకుండా వేరే దానికి వెళ్ళండి డి అనేసి చెప్తా ఉన్నారు
ఓ అందుకేనా
మార్చామని చెప్తే అట్లా చెప్తే ఏ దాంట్లో వాళ్ళకి ఇష్టం ఉంటే అదే కదా తీసుకుంటారు మళ్ళీ ఇకా వేరే మార్చలేక వేరేది తీసుకోని ఉంటే ఎట్లా తీసుకో ఇన్ని రోజులు అక్కడ ఉండి మళ్ళీ అక్కడ పోయి అది వినాలంటే కష్టం అ ఇంకా అంతే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం చేసే పనులు మనం చేస్తా ఉండదు
అంటే ఇంకా మనమే చేసుకోవాలి వాళ్ళు చెప్తారు అని నమ్ముకుంటా కూర్చుంటే ఇంకా అమ్ముకోవాలి మనం మొత్తం
ఉమ్ అవును
ఉమ్ ఇంకా ఏంటి సంగతులు మీరు ఇంటికి వెళ్ళారా ఎప్పుడైనా
ఉమ్ మళ్ళీ నువ్వు కొత్తగా అడగాల్సిన అవసర కూర్చుంటాడు నిద్ర పోతాంటాడు ఎప్పుడూ రెస్ట్ రెస్ట్ రెస్టు మారుస్తాను రా మీరు డొమైన్ మారుస్తాను
హలో
ఇంటికా ఇ నేను వెళ్ళాను రెండు రోజులు ఉన్నాను
ఉమ్ ఉ అంతే
మీరెలానేేది
నేను పోయినాను ఇంటికి పోయినప్పుడు మాంసం తినాలనుకు కున్నాను కానీ తిన లే
ఎందుకు దొరకలేదా మీ ఊర్లో
ఉమ్ దొరకలేదని కాదు ఏదో కొన్ని విష్ యాల వల్ల తినలేకపోయినాను
ఓకే
ఇష్టమా మీకు బాగా మీకు ఇష్టమా బాగా ఉంటు
చనా అంటే చనా ఇష్టం చేస్తాను. ఉ బాగా చేస్తా తను
ఇంకా మీరే చేసుకొని తినొచ్చు. ఎవరిని అడగకుండా
చేసుకొని తినాలి అన్నా ఇంటికి వెళ్ళాలి కదా
ఉ అవును పెట్టారా
ఉ
మికేం పెట్టారా
మాకు పెడతారు వాళ్ళు చేసేది నాకు నచ్చదు.
అ మన చేసుకోలేము, వాళ్ళు చేసేది మనకు నచ్చదు.
హ అవును
హు ఇంకేం
హలో
హలో వినప్ప
ఆ వినిపిస్ త ఉంది
మ్ ఇంకేంటీఅన్న
ఉపాధ్యాయుడు వచ్చినారా మీకు
వచ్చారు వచ్చేస్తారు పది నిమిషాల ముందే వస్తారు పచ్చో తర్రు
మీరు అడగండి ఎందుకు పది నిమిషాలు ముందు వచ్చినారు. అని పది నిమిషాలు ఎందుకు లేట్ వచ్చినార అని అడుగుతారు కదా.
మీరు ఎలానో రారు కదా మిమైనా రావాలి కదా.
వాళ్ళకి ఎట్లా ఏం పని ఉండదు.
వాళ్ళు ఎంతారు తింటారు
వస్తారు మనకు చాలా పనులు ఉంట టై
అ ఎక్కడికి వెళ్ళకూడదు తినాలి వెళ్ళాలి తినాలి వచ్చియాలి
హ అంటే ఇంకా మేము ఇంకా పోలేదు తరగతి తెలుకి
అవునా బయట ఉండద
ఆ బయట ఉన్నాము ఇప్పుడు పోతా ఉన్నాము ఉ సరే మా కట్ట ఆ సరే సరే హ తను సరే